హలో
ఎలా ఉన్నావ్
హ్మ్ బావున్నా నువ్వు ఎలా ఉన్నావ్
నేను గూడా బావున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదిప్పుడే ఎయిట్ ఇగ డిన్నర్ చేసి సామాను ఉంటే ఎత్తి పెడతా ఉన్న నువ్వేం చేస్తున్నవ్
ఏం లేదు నేను మా పె తో కొంచెం ఆడుకునేసి ఇప్పుడే వచ్చా మీ పెట్టెలా ఉంది
ఆ మా పెట్టు ఇప్పుడే బిర్యానీ తినింటే ఎముకలు అన్నీ తినేసి పోయి దీవాణి పైన కూర్చొని పండుకుంట ఉంది
ఉమ్మ్ అందరికి పెట్స్ అంటే చాలా నచ్చుతాయి కదా
ఉమ్మ్ అవును అసలు పెట్స్ కోసం అయితే ప్రాణం ఇస్తున్నారు ఈ మ ధ్యలో అందరూ
డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెంట్స్ పెంచుతున్నారు అంట కదా
ఉమ్మ్ అవును అంటే పెట్స్‌ని ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసు కుంటున్నారు అందరూ ప్రజెంట్
అవును ఇంకా మోస్ట్ కామన్ పెట్ చూసుకుంటే డాగ్
ఉమ్మ్ డాగు ఇంగ క్యాట్ కూడా అనొచ్చు క్యాట్ కూడా చానానే పెంచుతున్నారు కదా
అదైతే చాలా పాపులర్ పెట్ అనుకో
ఉమ్మ్ నేనే రాజు నేనే మంత్రి అని ఉంటుంది ఎప్పుడు
ఉమ్మ్ డాగ్స్ అయితే చాలా లాయల్ అనిమల్స్ కదా
ఉమ్మ్ అవును డాగ్స్ చాలా లాయల్‌గా ఉంటాయంట కదా
ఓనర్స్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ అవి చాలా ఇంటెలిజెంట్ కూడా
ఉమ్మ్ అయినా డాగ్స్ అనేవి చెప్పిన మాటలు వింటాయి కానీ ఈ పిల్లులు ఉన్నాయే అవి వినవు
అవి వాళ్ళంతకు వాళ్ళే రాజు రాణి వాళ్ళు
అవును ఇంగ డాగ్స్‌కి ఇంగ రోజు వాకింగ్‌కి కూడా పిలుచుకొని పోతా ఉంటారు మా ఇంటి ప పక్కనయితే చానా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ డాగ్స్‌కి రోజు వాకింగ్‌కి పిలుచుకొని పోతా ఉంటారు ఎందుకని నేను ఒకసారి అడిగి తే వా డాగ్స్‌కి వాకింగ్ చేపిచడం చానా ఇంపార్టెంట్ అని చెప్పినారు
అంతే కదా ఇంకా హ్యూమన్స్ ఎలా వాక్ చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇం పార్టెంట్
అవును ఇంగ చెప్పినట్టే ఇంగ డాగ్ తర్వాత పాపులర్ పెట్ట్ ఏమంటే క్యాట్సే కానీ డాగ్ కంటే క్యాట్సే ఎక్కువ ఇష్టం నాకి
సేమ్ నాకు కూడా చాలా ప్లేఫుల్‌గా ఉంటాయి కదా అవి
మ్మ్ అవును డాగ్స్ ఆడినంతగా అంటే ఈ క్యాట్స్ ఆడినంతగా డాగ్స్ అం తగా ఆడవు
అవును అది నిజమే ఇంకా వాళ్ళకి ఫిష్ అంటే ఎంత ప్రాణం కదా
ఉ అవును మా డాడీ అయితే రోజు థర్స్డే థర్స్డే ఇక్కడ బజార్ జరుగుతుంది వాటి కోసము ఎండి చేపలు తెచ్చ తీసుకొని వస్తారు డ్రై ఫిషెస్ అంటారు కదా ఉ ఇంకా అదంతా బ్యాగ్ మొత్తం చెక్ చేస్తుంది
ఏం తెచ్చినారు అని
నాను ఏం ఇంకా ఏమైనా చేస్తా అంటారు అవన్నీ చూడాలి వాళ్ళు కూర్చొని డ్రామాస్ అన్నీ
అవును ఇంకా నెక్స్ట్ ఫిష్ ని కూడా బాగా పాపులర్ గా పెంచుతారు కదా
అవును అక్వేరియం లో కలర్ఫుల్ గా కా చాలా అందంగా పెట్టి పెంచుతూ ఉంటారు కొంతమంది
దాని కోసం ఆక్వేరియం కూడా క్లీన్ చేస్తారు ఎంత క్లీన్ గా మెయింటైన్ కూడా చేస్తారు
అవును కానీ మీమే యాక్వేరియం కొనాలంటే చాలా అమౌంటే పెట్టాలేమో కదా
అది నిజమే వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ క్లీన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా
ఆ అవును అయినా అదేం పిచ్చో ఫిషర్స్ ని పెంచడం ఎందుకంటే ఇప్పుడు డాగ్ క్యాట్ అంటే ఒక రకం మనం ఆడుకోవచ్చు వాటికి టచ్ చేయొచ్చు ఫిషెస్ని అట చేయలేము కదా ఏమున్నా గ్లాస్ బయట నుంచే చూసుకుంటా ఉండాల
నేను ఇక్కడ విన్నాను అవి ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా యంట ఆ ఫిష్ ఇంట్లో ఉంటె
ఏమో నాకు అంతగా తెలీదు ఈ ఫిషెస్ గురించి తినడం తప్ప ఉ వాటి గురించి అంతగా తెలువదు
ఇంకా బర్డ్స్ కూడా పెంచుతారు కదా
ఉ అవును చాలా మంది పెంచుతారు లవ్ బర్డ్స్ అంట కాక్ టైల్స్ ఇట్లా చాల బర్డ్స్ పెంచుతున్నారు చాలా మంది
ఇంకా వాటిల్లో ప్యారేట్స్ అయితే ఇంకా బాగా అవి మాతో ట్రైన్ అంటే మేము వాళ్ళ ట్రైన్ చేస్తే మాలాగా మాట్లాడేదంట మాలాగా పాటలు పాడేటంట ఇలా చాలా చేస్తాయి అవి
ఉ ఆ అవును ఇంకా ర్యాబిట్స్ అయితే చాలా క్యూట్గా ఉంటయి
హయ్యో ఇవి చాల సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీ ఎనిమల్స్
ఉ అవుని ఇగా రాబిట్స్ అంటే ఇగ నాకు గుర్తుకొచ్చేది క్యారెట్
హెల్దీ ఫుడ్ తింటుంది
ఉ అవునంట ఇంకా ప్రాపర్ డైట్ కూడా ఇంపార్టెంటే లే వాళ్ళకు కూడ మనలాగా
అది చాలా డైట్ మెయింటైన్ చేస్తుంది అంటా రాబిటు
ఉ అవును ఇంగ టైటైల్స్ నీ కూడా కొంచెం నువ్వు పెంచుతా అంటవి కదా టర్టాయిల్ ఏమైంది నీ టోటో
అయ్యో దాని పేరు టో టో నాకు చాలా గుర్తొస్తుంది. అది గుర్తు తెచ్చుకుంటే అది ఒక రోజు ఏమైందంటే మా అవ్వ గేట్ ఓపెన్ లో పెట్టి నింద ఇంకా మర్చిపోయింది. ఇంకా టట్టెలు ఉండేది ఇంట్లో అది ఇంకా అతి చా దానికి అలవాటు కూడా తిరగడం ఇల్లంతా తిరుగుతుంది. బయటకు కూడా వెళ్తుంది బయట వరండాలో కూడా తిరుగుతుంది. అలా వరండాలో కి వెళ్ళి అలానే వెళ్ళిపోయింది. అది గేట్ దాటి ఎంత వెతికాం తెలుసా ఎక్కడా దొరకలేదు
అంటే అవి ల్యాండ్ పైన కూడా సర్వైవ్ అయితాయా
హొ అవును చానా అంటే అవి వాటర్ లో సర్వైవ్ అయ్యేవి నాకు తెలిసినంత వరకు అది ఇట్లాంటి ట హొటల్స్ వాటర్ లో కన్నా ల్యాండ్ పైనే ఎక్కువ సర్వైవ్ అయితాయంట అంటే టర్టల్స్ వేరేవి టాటాయిస్ అనేది వేరే వా స్పీసేస్ వేరేవి ఉంటాయి
హ్ అంటే సర్వైవ్ సర్వైవ్ అయడం అంటే ఒక ఎత్తు గాని దానికి ఫుడ్ దొరకు అక్కడం చాలా కష్టం కదా బయట
అవును ఆది నిజమే నేను దానికి మా టోటోకి అయితే చిన్న చిన్న క్యారెట్ ముక్కలు చేసి వేస్త దాంటి బాగా తింటాందింది అది
నేను ఆ చాలా బాగుండింది. దానిపైన స్టార్ స్టార్స్ లాగా ఎంత బాగుండిందో అది
అవును
హ్ ఇంగ వాళ్ళకి ఎన్నో క్లీన్ హ్యాబిటేట్ మెయింటైన్ చేయాలి. అవి అంత ఉంటాయంట ఏంటో కదా
చ్ చాల బాగా పెంచుతంటి నేను అవి చాలా యాక్టివ్ గా ఉంట ఉంటాయి ఇది కూడా అది హూ
ఆ ఇంగా రీసెంట్ గా మనం టీ తాగేకి పోయినప్పుడు అక్కడ హార్సెస్ ఉన్నాయి పెద్ద పెద్దవి చూసావా నువ్వు
చూసా చూసా నాకు దాంట్లో అది ఏమి తైమూర్ అనేది చాలా బాగా నచ్చ చ్చింది తైమూర్ హార్స్ ఉన్నింది అర్సలన్ హార్స్ ఉన్నింది
ఉ ఆ అవును నాకు పేరేమో తెలీయదు గాని నేను అంతగా చూడలేదు. కానీ వైట్ హార్స్ అయితే అయితే ఇంక స్టార్టింగ్ లోనే ఉండిన్ది. అది కూడా బాగుంది ఇంకా లాస్ట్ లో చాలా పెద్ద పెద్ద ఆవి బ్రౌన్ కలర్ విన్నిన్నాయి అవి కూడా చాలా బాగుందడిన్నాయి
ఈ కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో అయితే హార్సెస్ ని పెడ్స్ లాగా కూడా పెంచుకుంటారు.
ఉ అవునంట ఇంకా ఓచ్చి హార్స్ రైడింగ్ స్పోర్ట్స్ లో కూడా యూస్ చేస్తారు.
హ్ ఇంకా చూసుకుంటే మా ఇళ్ళ దగ్గర గోడ్స్ అంట షీప్స్ ని కూడా ఫ్యామిలీ కేర్ చేస్త కదా ఫ్యామిలీ లాగా కేర్ చేస్తారు నీకొకటి తెలుసా మా ఫ్యామిలీలో మా అత్త వాళ్ళు ఉన్నారు.
హ్
వా వాళ్ళ మనవుడు ఉంటడు వానికి గోట్ అంటే చాలా ఇష్టం అన్నమాట
ఆహ
వాడు ఏం చేసినాడు మన మా ఇంటికి వచ్చినాడు గోట్ ని కూడా తీసుకొని వచ్చ చేసినాడు ఇంకా నేను ఏం చేసినా ఆ గోట్ ని ప్యాంపర్ వేసుకొని తీసుకొని వచ్చినాడు
అయ్యో
అంత ఇష్టమంట వానికి గోట్ అంటే
అట్లా అనుకుంటే మేము కూడా ఒకప్పుడు పిల్లు అని పేరుతో పెంచుతాంటమీ ఒక ఒక గోట్ని మేము కూడా ఎక్కడ పోయినా కూడా తీస్ మీ ఇంటికి కూడా తీసుకొని వస్తాంటిమి తెలుసా టెంపోలే వేసుకుని ఊ టెం ప్పుల వేసుకొని వస్తా ఉంటిమి ఇంకా నైట్ టైమ్స్ లో ఇంట్లోనే మేము పనుకునే చోట ఇంకా దానికి కింద అవి అహ ఏమన్నా గలిష్ చేసయకుండా వేసి కింద అక్కడే కట్టి పనుకో పెట్టుకుంటా అండి మీ
చానా యూస్ఫుల్
ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏమైన్నా పెంచుతాన్నాం అనుకో అది మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపో పోతుంది ఇప్పుడు ఉన్న క్యాట్ కూడా అంతే నా పక్కనే పనుకుంటుంది మంచిగా
అవును మా మనా క్యాట్ కూడా నా పక్కనే పండుకుంటుంది
ఊ అంటారు కానీ బయట వదిలేద్దాం బయట వదిలేద్దాం అని నేనే వద్దు కానీ ఊరికే అంటా ఉంటారు మైండ్ లో వాళ్ళు బయట వద్దులేయి వద్దు వద్దు అని నేనే వద్దు అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఒకసారి పోయింది చాలు అని
అండ్ ఈ పెడ్స్ కి ఫుడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా
ఉ అవును ప్రతి అనిమల్కి డిఫరెంట్ అయితే ఉంటుంది కదా
అండ్ వాళ్ళు వాటర్ తక్కువ తాగుతారు కానీ మేము వాళ్ళకి ఫోర్ సేల్స్ చైర్స్ అయినా తాగపించాలి ఎందుకంటే వాళ్ళ బాడీస్ కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి కదా
ఊ అవును మా పిళ్లికి మేము వాటర్ పెడతామా అక్కడ తాగదు గాని ఈ ఈ మా డాడీ కోసం నైట్ టీ పై పైన వాటర్ పెడతాం అక్కడ పోయి కలిపె తా ఉంటుంది ఇంకా బాత్రూమ్ లో పోయి దుంగి బకెట్స్ లో వాటర్ ఉంటాయి కదా అక్కడ పై తాగుతుంది అ టాప్స్ లో వాటర్ వస్తాం ట్టయి కదా అక్కడ పోయి కలపెడతా ఉంటుంది వాటిని
సేమ్ మా పిల్లి కూడా అలానే చేస్తుంది
ఊ చెట్లలకు నీళ్ళు పోస్తాం మద ఆ కుండీల్లో అ కుండీల్లో పోయి తాగుతా ఉంటుంది
మా పిల్లి కూడా అంతే దానికి వాటే పడితే అది తాగదు కానీ దానికి తాగలనిపించిందనుకో ఎక్కడి దొరికినా తాగేస్తుంది
ఊ అవునా సరేలే అయితే నేను మళ్ళీ చేస్తా కొంచెం వర్క్ ఉంది ఎప్పుడు
ఆ సరే అయితే బాయ్
ఊ బాయ్